ఆ వినీపి
ఆ విన పడుతుందక్క ఏం చేస్తున్నరు
ఆ ఎం లేదు మీరేం చేస్తున్నరు
ఏం లేదక్కా ఇంక కొంచెం అయితే తినడానికి పోదామని చూస్తున్నాము
అహా తిన్నరా
ఆ తిన్నాం ఇంకా తినలేదు తినడానికి ఏళ్దాం ఇంకొక పది నిమిషాలు అయితే
ఆహా ఎక్కడున్నా తినలేదు ఇంకా తినాలి
ఎం కూరా
కర్రీ నా పప్పు మీ దగ్గర ఏం పెడతరు
మీరు సన్ ఆదివారం గదా చికెన్ పెట్టింరు
ఆహా చికెనా
ఆ మంచిగా తిన్నాం ఈరోజు మధ్యాహ్నం
ఈ రోజు మా దగ్గర నల్లగా ఉంది మబ్బు మీ దగ్గర ఎలా ఉంది
మామూలుగానే ఉంది అక్కా మామూలుగనే ఉంది
చుక్కలు వచ్చాయా
లే కనిపించట్లేవు
కానీ పించట్లేవా మీ హాస్టల్ ల్ల ఏమన్నా చెట్లు ఉన్నాయా మీ దగ్గర ఏమైనా చెట్లు ఉన్నాయా
ఆ ఉన్నాయి అంటే ఈ చెట్ల పేర్లు నాకు తెలివదు కాకపోతే అంటే పూల చెట్లు ఉంటయి, కొన్ని కొన్ని పిచ్చి చెట్లు ఉంటయి యాప చెట్లు
గాలి బానే వస్తుందన్నమాట మీకు
ఓ చాలా వస్తుంది గాలి అయితే ఇక్కడ పైన బట్టలు ఆరేసుకుంటాం కదా మేము ఆ బట్టలన్నీ ఒకవేళ క్లిప్ స్ పెట్టక పోతే మాత్రం ఇగ ఎక్కడ పడతాయో మాకు కూడా తెలవదు వాటికి కూడా తెలవదు
ఇగ అ డ్రస్ పోతే పోయినట్టేనా ఇగ
పోయినట్టే ఇగ కింద పడితే మాకు తీసుకో అంటే ఇగా తీసుకోరు మా ఇంకా మధ్యలో ఎలాడతయి కదా కొంత అంటే మధ్యలో ప్లేస్ ఉంటది కదా తీగలకాడ ఎలాడితే కతం ఇగా అది అయిపోయినట్టే
అయ్యో డ్రెస్సులు ఇగా డబ్బులు పెట్టికొని ఇగ ఆగం చేసుడు అయి తాందా
ఆ ఈ గాలి మరి ఎండకాలం కదా ఘోరంగా వస్తుంది గాలి అయితే
ఉమ్మ్ అవును ఇప్పుడు గాలి దుమ్ములు ఉరుములు మెరుపులు తో వర్షాలు కూడా చాలానే ఉన్నాయి కదా వాతావరణం ఇప్పుడు ఏం బాలేదు
ఆ వర్షాలు పడితాయ్ అంటున్నారు కద మరి ఫిఫ్టీ అంటే పదిహేనుకే స్టా వ వస్తాయనన్నారు ఇంకా రావట్లేదు మరి ఇంకెప్పుడు రావద్దు
హ్మ్ ఆ ఇప్పుడు వస్తే పంటలు మన ఊరి మొక్కజొన్న ఇవన్నీ కరాబ్ అయి
హ్మ్ వరికన్నా ఇంకా మొక్కజొన్న ఖరాబ్ అయితట్టుంది అందరు విరుస్
అవును పత్తి మళ్ళీ పత్తి అంత తడిచందంటే ఇగ మళ్ళీ పని చేయదు రైతులకు చాలా ఇబ్బందే ఉంది
అవును ఈ వర్షాలలేమో ఇప్పుడు వస్తాయింటున్నారు గాలులు ఘోరంగం ఇప్పుడు వర్షం వచ్చి గాలి వస్తే మాత్రం మొక్కజొన్న చేను మొత్తం అడ్డం పడతాది
అవును మీకుందా మొక్కజొన్నచేనుందా మీకు
ఆ మొన్ననే ఇరిసినము కొంచం అంతా ఉంటే ఇంక కొంచం ఉంది అది వెనకకేసినం అనమా
ఆహా ఇంకొంచం ఉంద అది ఇత ఇవాలా
ఆ పండగ తర్వాత అది ఇస్
హ్మ్ హు మొక్కజొన్న కి ఎంత పడుతుంది ఇప్పుడు
అంటే మేము ఆడి మొగది పెట్టినాము వీటికి మూడు వేలు ఉంది అన్నమా ట అదే అన్న ఉత్తి సీడి అయితేనేమో దానికి పదిహేడు వందలే ఏమో ఉంద అంటా
ఆడి మొగ కూడా ఉంటదా అందులో
మొక్కజొన్న ఆ
అంటే నాకు వోరిలోనే ఉంటదని తెలుసు కాని మొక్కజొన్నలు కూడా ఆడి మడ మొగ ఉంటుంద ఇప్పుడే ఇంటున్న
ఆ ఉంది మా ఊళ్ళో రెండు సంవత్సరాల నుండే సేమ్ అంటే ఫస్ట్ అంటే ఆ రోజే మొగ చేసిన తర్వాత ఆడి ఇట్లా వేసుకుంటూ వస్తనే ఉన్నారు రెండు సార్లు ఇట్లా ఉంటాయి కదా రెండు సార్లు ఏమో మగ వేసి మిగతా నాలుగు ఆరు సార్లు అట్లా ఆడి చేస్తున్నారు
ఆహా అట్లా వేసుకొని ఇక మన వోరి చేసినట్టే ఇట్లా దాన్ని తిని కలపాలనా
హ్మ్ కలపాల ఒక సారి అవి ఏమో కోసు పి అవి అంతగా అవసరం లేదు మనకి ఇప్పుడు ఉంది కదా ఆడిమగ వై దానం తా ఏం అవసరం లేదు పని కానీ ఇరిసేటప్పుడు ఏందంటే మనది ఇప్పుడు మొక్కజొన్న నార్మల్ మొక్కజొన్న ఉంది గదా దానికేమో మనము డైరెక్ట్ అంటే మొక్కజొన్న కంకులు ఇరిసి దాన్ని మిల్లు పట్టిన తర్వాత అమ్ముతాం కదా అంటే ఎండ పెట్టి దీనికి అంత అవసరం లేదు డైరెక్ట్
ఉంటది కదా మిషినే మిషినే పోతది కదా
ఆహా మిషన్ తోటి కూడా కాదు పచ్చ కంకులు మనం పొట్టు తోటి ఇరిస్తే పొట్టుతో పొట్టు లేకుండా తీస్తాం కదా ఉతి కంకులఅప్పుడుది కాల్చకొని తినేటప్పుడు
ఆ ఆ
ఎట్లుంటాయి కా కంకులే ఆ కాంట పెట్టడం ఇగ
అట్లుం పచ్చి కంటురు
అంటే మరి పచ్చి కంకులు కాదు కొంచం ఇగ చేను కొంచం ఎండినట్టు ఆ పొట్టు తీసి సి పొట్టు తీసి ఓన్లీ కంకి ఉంటాది కదా బెండు కంకి
ఆ ఆ గింజలు గింజలు కాకుండా బెండు కంకి తోటి చేత్తరు
మొత్తం పెట్టడమేగా మళ్ళీ డుంబె హ్మ్ మంచిగా వో వస్తది మళ్ళ రేటు కూడా మూడు వేలు మనకి ఆ మన మొక్కజొన్న అయితే చాలా పెద్దగా ఉంటది కదా ఈ అంత ఉండదు అన మల్ హ్మ్ కొన్ని సార్లు సీడ్ ఫెయిల్ అయ్యేది కూడా తెలవదు
ఆహ కొంచం నష్టాలు ఉన్నాయి కొన్ని లాభాలు ఉన్నాయి ఇగ మనకు మంచి లాభం ఉంది పండకపోతే నష్టమే ఇగ దానికి వేసే మందులు ఇట్లా కాస్తంటే బానే ఉంటది ఇగ
ఆ ఇగ వాళ్ళే ఇస్ అంటే ఆ గింజలు వాళ్ళయే మనం పైసలు కట్టాల్సిన అవసరం లేదు
అహా అట్లా కంపిన్ నుంచి వచ్చి పండిత్తరా
ఆ గింజలు వాళ్ళయే మందులు కూడా రెండు సార్లేమో వాళ్ళే ఇస్తరంట అడుగు మందు మనం వేసుకో అహ సగం ఏం లేదు అట్లేం లేదు
ఊ
ఒక రెండు సార్లు మంది అంటే కొత్తగా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయితున్నాయి కదా ఇయ్యి
ఆహా అవి డెవలప్ అవ్వడం కోసం పండీయడానికి వాళ్ళు మందులు ఇస్తరు గింజలు ఇస్తరు ఆ తర్వాత పండిచ్చినక మనం ఎక్కువ వచ్చిది కా మళ్ళి కొంటరని ఆశతోటి ఆ ఆ అవ్ సరే సరే లే అర్థం అయింది ఇప్పుడూ వరిని కూడా అట్లనే చే పోతే వరిలో ఏముండదంటే పండిన తర్వాత ఓడ్లల్ల వచ్చిన లాభం లో వాళ్ళ కొంత ఆ రైతుక్ కొంత ఇత్తరు వాల్లు
ఉంటారు అంటే వాళ్ళ మట్టికి తీసుకొనీ మరి సగం సగం ఏం పోవ్ మంచినె వస్తై కాని ఏదైనా ఈ పన్ ఈ సీడ్ ఏందంటే పండుతే మంచిగ పంతది పోతే మొత్తానికే పోత్
ఇగ ఒత్తె లాభం పోతె నష్ ఇగ అది మన అదృష్టం మీద కలిసి ఉంటది ఇగ
అంతే ఇగ ఆ మంచిగ మన అంటే మనం అ ఒక్కజొన్న ఉంటది కదా దానికంటే కొంచెం సైజ్ తక్కువన్నాయి కంకులు అంతే మంచిగ వండినయ్
ఊహు
అందరు చూసి షాక్ అయితున్నారు అంటే మంచివాడింది అని
అవునా అయ్య మన రాత అది
అన్ అంటే పోయిన నిరుడు అయితే మా మొత్తం ఎండిపోయింది అంటే నార్మల్ చేసినం కానీ అప్పుడు నీళ్ళు లేకా కొంచెం ఎండిపోయిండే ఆ చిన్న చిన్న గుల్లు పితికంత ఉండే వాట్ న అమ్మినము ఇగ అంటే ఈ అన్ని కూళ్ళు వేస్ట్ అన్ని అయిపోయినయి
అంటే ఇగ ఒక సంవత్సరం నష్టం ఒత్తాయి ఒక సారి మొత్తం సో లాభాలు ఒత్తాయి అవి ఇగ పంట రావు ఇన్ననే గాని ఈ రైతు గోసాలు రైతుకే తెలుసురా రైతు బాధలు రైతుకే తెలుసు చాలా వరకు వరే పెట్టుకుంటారు చాలా మంది
ఊ కానీ ఇప్పుడు ఏందంటే ఆ పత్తి ఫస్ట్ పత్తి తీసి మాకేళ్ళి తర్వాత ఎమ్మటే మక్కజొన్న ఏస్తున్నారు ఇగ అంటె పత్తి కూడా ఓండ్లి దీపాలి వరకే దీపాళి వరకే అయిపోతున్నాయి దీపాలు అయిపోంగనే కట్ట వీకేస్తున్నారు ఏమ్మటే మక్కజొన్న ఎత్తనే ఉన్నారు అల్లా
మీరు ఎప్పుడైనా వెళ్ళారా చెలకలకు పని చేస్తారా అహా వెళ్ళరా ఇగ చదువుకోవడమే సరిపోతుంది అనుకుంట ఇంకేం పంటలు ఏస్తారు మీరు
ఉం వరి మొక్కజొన్న ఇంక పత్తి అప్పుడైతే ఇంక అంటే నేను పదో తరగతిలో ఉన్నప్పుడు అట్లా మేము పసుపు కూడా వేసేది పసుపు పూ మిరప తోట
అవును మా అమ్మ వాళ్ళు కూడా పసుపు పండిచ్చేది పసుపు పండిచ్చినప్పుడు ఉడక పెట్టేటప్పుడు మేం చిర చిలక చిలక దగ్గర పోయేది ఆ చాసేపు ఉడకబ పెట్టేది అది
ఆ పసుపును ఉడికబెట్టినప్పుడు పని ఉంటది మళ్ళీ వరి అది పెడతారు కదా మెద పెట్టినప్పుడు
ఆ అవును అ ఇప్పుడు ఏం అవసరం లేదుగా అన్ని మిషన్లే వచ్చాయి వరికి ఈ ఇప్పుడు ఒరిదే అలకట్ పని అయిపోయింది అందుకే అందరు ఒరియే పెట్టుకుంటారు చాలా మంది
ఊళల్లో తిడుతున్నారు అంటే ఊరిలో అంటే నాటేఏయడం కూడా కొన్ని కొన్ని మిషన్లు ఒచ్చినై మళ్ళీ ఇప్పుడు డ్రమ్స్ సిడీ లెక్క అంటే విత్ విత్తనాలు చల్లేసి అతను ఇప్పుడు ఆ మళ్ళీ కలుపు కూడా మందు చల్తున్నారు కదా కలుపు మంద అని అయితే కూలోళ్ళు తిడు తున్నారు ఇయన్ని వచ్చినరాని మందులు ఇవి ఒచ్చినాని అన్ని ఒచ్చినై మాకు కూళ్ళు దొరుకుతలేవు వి ఏం దొరుకుతలేవ అనుకుంట తిడుతున్నారు.
ఇప్పుడు ఆ కూళ్ళలు ఎక్కువ ఆయుతున్నాయిగా అనే గా రైతుకు నష్టాలు జరుగుతాయినే గా
ఉమ్ వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారా కూలోల్లు వచ్చి ప మ ఘోరంగా కూర్చుంటున్నారు చెలి
మీ సోకల్నే గుసున్ టున్నారే
ఆ ఒళ్లు ఇప్పుడు గాదు అంటే పనికి వస్తారు కదా ఎప్పుడన్నా వచ్చినప్పుడు.
చోని ఏదో పైన పైనే చెత్తరు మనదయి మనదైతే మనం మంచి బాధ్యతగా చేసుకుంటాం వాళ్ళ గాదు కాబట్టికి పైసలు ఒత్తయి ఎంతచేతే ఏంది అని వదిలిసుకొని ఏదో ఇగ పై పైన చేత్తారు అంత
ఆ మళ్ళీ రేపేవరకి పోవాలి వీళ్ళకి కెళ్ళే ఒత్తే ఒక్కన్నే ఒతైయి పై పైసలాన్నట్టు ఉంటది వాళ్ళ ఆలోచనలన్నీ మా మొన్న మేము చెలక్కాడ అంటే మొన్న మొక్కజన్న ఇరిశినం కదా. ఆ రోజు నేను చెలకాడిగితే పిచ్చి లేసింది ఏం అనలేకపోనా మళ్ళ మావా మా ఊరోళ్లు మా వాడోళ్ళు మా అంటే మా పాలోళ్ళు అంటే గోళ ఇట్లలు అనమాట ఇవాళ్ళని మనం ఏమంటాం ఏమా ఇంకా తమ్మడోళ్ళనైనా నేను ఏమన్నా మాటలు అంటా వాళ్ళు వస్తే. చెయండి జదు ఇటు ఇదోటి అంట వాళ్ళని వీళ్ళని ఏం అనలేకపో పోయినా అసలు పిచ్చి లేశింది వాళ్ళని జూతంటే అంటే ఏం పండ్రా ఇదనే
మనవుతో అదే కట్టం
ఇయ్య పిలవద్దు మనల్ని మరి వాళ్ళకన్నా కొంచెం మరి మనోళ్లు రా పని చేద్దాం వచ్చ చేయాడిద్దమని ఉండనే ఉండదు
హ
ఇంగ పత్తి ఏసినా కూడా అంతే కూలీళ్ళ అట్లనే చేత్తరు పత్తికి కూడా పత్తి తీయడానికి కూడా మిషన్ ఒత్త అయిపోవు
ఆ పత్తి తీయడానికి మిషన్ ఉంది కానీ అదిగ ఎట్లతీ సత్తది అంతా
అంతగ రిస్క్ పనిలే రిస్క్ పని అవును ఇగ మనమే ఆ చతగా చేసుకోచ్చు ఆ ఒరి ఎయ్యార మీరు
ఆ ఒరి ఎస్తమ్
ఈ డ్రమ్ముతోనేనా చేతితో నలికారా నాటేనా
అంటే వానకాలం మేమో నా నాటేయడం అంటే అల్ నాటు పెట్టి చిల్లు ఇప్పుడ ఇప్పుడేమోడ్రమ్ సిడి
ఆహా మేమేమో ఎప్పుడైనా నాటేఏత్తం
అయిసరి పాపకి కి అంటే హెల్త్ బాలేకుండే అందుకే మళ్ళీ నారు పోసినప్పుడు అప్పుడు చచ్చిపోయింది చలికి అప్పుడు చలి బాగా పెట్టింది కదా!?
ఆ అదేలే అందరిప్పుడు అదే చేశిరు అవును
నారు రెండు సార్లుల పొత్తే రెండుసాల పోయిందట ఇగ సర్లే యుగే ఏం చేస్తామ అనేసి డైరెక్ట్ అలిగిండు
ఆహ మరి మంచిగుందావరి
ఆ బాగు మంచిగా ఉంది.
ఆహ
ఇంకా కాని నీళ్ళలు కొంచెం తక్కువ తక్కువ ఆయుతున్నాయ్
అవును మీ చెలుక దగ్గర ఏమేమి చెట్లు ఉంటాయి ఏమైనా పండ్లు పండ్ల చెట్లు ఉంటాయా.
రేగు పనులుంటాయి ఇంకేం పనులుంటాయి ఈ ఈ అంటారు ఈత చ న నల్లయి ఉంటాయి కదా నల్ల అవి ఉంటాయి రేగుబంలు ఉంటాయి ఇంకా ఇంకా ఏమో పనులు అంటారు నాకు వాటికి గుర్తుకు లేదు కాని ఉంటే చాలా తిల్లలో ఉంటేయి
తింటారా మీరు ఆడిపోయినప్పుడు
ఫస్ట్ పోగానే అంటే పనుల మన్న ఉంటే వాటిని చూసుకో కొని తెంపుకొని తంటాం మళ్ళీ ఇంకా బోడక ఎక్కడిక వెళి ఉంటగా కర్రీ వట్టుకోవడా కూర వండుకోవడానికి ఆ బూడ సరే అండి ఉంటాను బాయ్
పదకడు నిమిషాలుయితే